అవు
హలో
అనిపిస్తుతోందా
గంగోత్రీ
చాందిని వినిపిస్తుందా హలో పమిషాలు మాట్లాలాాల
నాకు నీ వాయిస్ వినిపించట్లేదు ఒకవేళ నీకు నా వాయిస్ అనిపిస్తే కాల్ కట్ చేయకు అట్లానే ఉంచి ఒక టెన్ మినిట్స్
అర్థం కాదా వినిపిస్తన్నా చందిని
కొంచెం చాలా లోగా వినిపిస్తుంది గట్టిగా లేదంటే సిగ్నల్ సరిగ్గా లేదేమో బయటకి
ఆ వస్తున్నాండు
ఆ వస్తుంది చాలా అంటే చాలా ఎక్కడో దూరంగా ఉండి మాట టస్ ఎస్ ఎస్ వినిపిస్తుంది
నేను టెన్ మినిట్స్ మాట్లాడాలా
ఆ టెన్ మినిట్స్ కాన్వర్జేషన్ వాళ్ళకి వెళ్తుంది దీంట్లో స్పీకర్ పెట్టే ఆప్షన్ ఉంటే బాగుం అనిపిస్తుందిే
కదా నేను బార్గో ట్రై చేను
అందరివి కూడా చాలా స్లోగా వినిపిస్తాం తిన్నారా ఏలో ఓకే మీకు విన్ పీక్ పనా సరే ఏదోటి మాట్లాడుతుండండి ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే నాకు నీ వాయిస్ వినిపించట్
హలో
ఆ ఎస్ వెయిటింగ్ ఆ పిలుపు కోసం
వినిపిస్తుతోన్నా చాందిని
స్ విన్పిస్న్ నేను లిటరల్ గా మెజర్ చేస్తే